లో
హలో
ఆ చెప్పండి ఈరోజు
ఇవాళ మీరే చెప్పండి అ ఏటప్ క్ గురించి మాట్లాడదాని మూవీసా
అవునండి
మీరు ఎక్కువ ఏ రకమైన మూవీస్ చుస్తుంటారు ఇ
ఆ కామిడియన్
అ మీరు ఎక్కువ కామెడీ మూవీస్ చూస్తుంటారా
అవునండి
అదే కామెడీలో కూడా ఆ అంటే ఫుల్ కామెడీ కామెడీలో కూడా కొంచెం ఆ ఎమోషన్ అలాంటివి చూస్తారా?
అవునండి చాలా కామెడి ఉండాలి మీడియం మీడియాం లెవెల్ అండి
హలో
స్వా కొంచెం మధ్యలోనని ఎత్తు కామెడీ అంత చె
అయినా
ఉ
ఆ అంటే మీరు ఎమోషన్ సినిమా కొంచెం డ్రామాస్ అలా అలా ఏం చూడరా
బా అదే పెద్ద
అంటే అంత ఇంట్రెస్ట్ చూపియలేదంటారా
అ అవును
ఎందుకని అంటే నేను చానా సినిమాలు చూశాను మీ మధ్య నే
హ
అ మెర మ ఏషిమాధు చూసారండీ లాస్ట్ లా
హలో మీరు జిడియస్
మీరు ఈ మధ్య ఏ సినిమా చూసారు లాస్ట్ ఆ చూసంజిగ సినిమా చూశాను మీరు చూశాను మీరు
హమ్
ఆ చూసాము మీరు చూడలేదా
చూసిన
అ నచ్చిన పాట అలా ఏముండలేవా
బారత్ అ
బాగా ఈ సీన్స్ అలా ఏవైనా
నా బారసని అ ఆలుూటి ప్యాన్ చేతారు చెప్పు
అవును అవును అ
ట్రిప్ ప్లాన్ చేస్తారు కదా వాళ్ళు
ట్రిప్ ప్లాన్ చేస్తా ఫో డబ్బడుడే కార్ లో
ఆ అవునండి ఆ ఆ సంతోషం దయ
ఆ ఏ అలాంటిది మీరేమైనా పర్సనల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారా ఇంతకు ముందు ఎప్పుడైనా
మీరు బ్యాడ్ సూన్యమైన చెప్పొచ్చు కదా సమ్మా
మేం బ్యాగ్ ఆ బ్యాగ్
ఆ ఎమోషన్ చెయ్
అర్థం కాలేదు సారు మాట అర్థం కాల మల్లొక సారి చెప్పండి
ఎమోషన్ సీన్స్ ఏమైనా ఆ సిన్మా లొ
లాస్ట్ లొ వాళ్ళ ఫ్రెండ్ కి క్యాన్సర్ వచ్చిది కదా
ఆ
వాళ్ళ ఫ్రెండ్ కి క్యాన్సర్ వచ్చిది కదా అంటే లాస్ట్ లో వాళ్ళ ఫ్రెండ్ కి క్యాన్సర్ వచ్చిది కదా బీచ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తనని ఒక అబద్ధాలు చెప్తున్నాడని ఉంటది కదా
ఆ
మళ్ళీ దాని తర్వాత ఇంటికెళ్ళాక కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు
అవునండి
నాకు అప్పుడు బాగా ఎమోషన్ అనిపించింది మీకు
నాకు ఆ సీనే అండీ మీరు దురందర్ చూసారండి
ఆ చూసాను సార్ మీరు
చూడలేదండి మీరు ఇది చూసారా ఉస్తాద్ భగత్సింగ్
ఉచ్చాద్ ఉస్తాద్ భగత్ సింగ్ చూల్ చూడలేదండి నాకు ఎక్కువ అవి కాదు మంచి ఆర్మీ మూవీస్ క్రైమ్ అలాంటివి చూస్తుంటాను నేను
ఆతడో ఐ పిఎస్
ఉస్తాద్ బ ఉస్తార్ భగత్ సింగ్ ఐ పి యెస్ ఆ
హ్ చూడండి అది ఒక ఎమోషన్ ఆ
అయినా నాకు అలాంటి యాక్షన్ సినిమాలుండడం మంచి థ్రిల్లింగ్ ఆర్మి ఆ కొంచం లైక్ దేశం కోసం సేవ అలాంటి మూవీస్ బాగా నచ్చుతాయి
ఓకే అండి ఇది ఆ తిన్నారండి
ఆ తిన్నాం మీరు
ఆ తిన్నామండి
ఆ ఏం తిన్నారు బిర్యానీ
ఎప్పుడు బొయినా
ఆ బిర్యానీ తింటాం ఎక్కువ మీరు తినరా మరి
ఆ తిన్నామండి డైలీ
మీరు రోజు బిర్యానీ తినాలి
అ
అంటే రోజు బిర్యానీలు అలాదింటె అంటే మనకేమన్న ప్రాబ్లం అలా వచ్చిదా
ఆ వస్తుందండి
ఏం ప్రాబ్లమ్ వచ్చిది
బిర్యాని అది గ్యాస్ కంటేనండి గ్యాస్ లో
అంటే బిర్యానీ ఎక్కు తంటే గ్యాస్ ప్రాబ్లం అలా వస్తాయా
మ్ ఉంటా చానా ఉంది ఫుడ్డు
అంటే మరీ మధ్య వచ్చిన కొత్త సినిమాలో చూడ ఏం చేశారు
ఇప్పుడు పరుపు మార్చాలండి పరుపు
పరుపా
అవునండి
పరుపు పరుపు మీన్స్
బెడ్ పరప్ బెడ్ పైన ఉంటది కదండి అదండి అది మార్చాలనే అంటున్న అవునండి
మార్చేదంటే చినిగిపోతుందేమో మీకు కావాల్సిన వాళ్ళ దగ్గరికిళ్ళి అడితే వాళ్ళని చెప్తారు ఎక్కడ మార్చుకోవాల ఏంటి అని అయి మాకెలా తెలుస్తాయి
అవు
అంటే మీ ఈ మధ్య సినిమా సాం ప్రదాయిని సు చుప్పిణి శుద్ధ పూసని
కాదండి ఇప్పుడు ఏమైనా మంచిది సజెషన్ ఇచ్చడంతోండి
అంటే నాకు దాని గురి చ్చి అంత ఐడియా లేదు
ఓకే
కాకపోతే ఈ సినిమా చూడండి బాగుంటందంట
ఎస్ అమ్మాయిది
సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసణి
అఓడి ఎడి పేరు ఇన్నా అండి
చూతావుని నేను ప్రిపేర్ అయిత నన్న ఎప్పుడు ఇకా బాగుంటదా అండి సినిమాది
ఆ
బాగుండిద్ద సినిమాది
బానే ఉంటదండి
ఆ అదే చూద్దామని నేను ప్రయత్నిస్తున్నాను ప్రయత్నంస్తే వంతే నీ మోది
ఇన్న సమయం అవు అంటే తెలుసా అండి మీకు
దీంట్లో ఆశ ఏం ఉన్నది రా
ఆ
ఆ తెలుసండి
అది ఏం ఫ్యాషను
మేమయితే ఐదు రాసా మన
ఎస్ ఆ అండి
ఆ ఐదులో ఒకటి రాయాలి కొంచం ఫోర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం
ఏమైనా సాయం చేయిచ్చా సాయం చేస్తారా
మేమా
మ్
మీకు సహాయం చేసేంత పెద్దోళ్ళమ మేము హలో
అంటే నాలుగు మూవీస్ చూసాను అంటారు.
నైట్ కి నాలుగు మూవీస్ చూసారా
అవునండి చేయాలండి నాలుమూవీస్
నాలుగు మూవీస్ చేయాల
మ్మ్
అంటే నాకు అర్థం కావట్లేదు ఒకేసారి నాలుగు మూవీస్ అంటే చాన కష్టం అయిపోద్దెమో
మీరు ఇది రాశారండి ఇ ఎంఎస్ అ ఏం కాదు అండి కాదండి కాద్
ఆహా ఏంది మేము
ఇప్పుడు విశేషాలేవు అండి ఆ కొద్ అంతేనా ఇంకేం కావాలి అండి
మీ నించి నాకు చనా ఇన్ఫర్మేషన్ వచ్చింది
అవునాండి
కా ఈ మాత్రం ఇన్ ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఈ చెప్పండి చెప్పండి ఏం చెప్తున్నారు
ఇన్ఫర్మేషన్ ఏమని వచ్చిందండి మంచిది వచ్చిందా చెడ్డ
అరే మీ నించి చానా నేర్చుకున్నాను
అ ఆ
మీ నించి నేను చాలా నేర్చుకున్నా ఎలా ఉండాలి ఏంటి అని
సరే అ నీ ఎన్ రోల్ని ఎన్ జిస్స్ న్నారు బాయ్